హలో
బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు.
నేను కూడా బాగున్నానండి.
ఓకే ఈ రోజు మనం వెహికల్స్ గురించి తెలుసుకుందామా
అలాగే అండి
ఓకే మీకు ఎన్ని రకాల వెహికల్స్ గురించి తెలుసు అండి అంటే ఎన్ని రకాలు చూసుంటారు. ఇంతవరకు
అవునా టూ వెహికల్స్ ఫోర్ వెహికల్స్ నాకు తెలుసు అండి బైక్ ఉ సైకిల్ ఆర్ కార్
అంటే మీ దగ్గర ఏమన్నా ఇందులో ఒక టన్న ఉందా మీరేమైనా ఉపయోగిస్తారా.
ఆ బైక్ ఉందండి మా ఇంట్లో
అవునా అండి అందులో పెట్రోల్ వాడతారా డీజిల్ వాడతారా హ్ ఇప్పుడు అప్పట్లో మనకి ఇలాంటి వాహనాలు ఏమి లేకపోవడం వల్ల పూర్వకాలంలో ఎద్దులు బండ్లు నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళు
అవును. అప్పట్లో ఎక్కువ ఎద్దులు బండ్లు ఉపయోగించేవాళ్ళు అలాగే గుర్రపూ బండ్లు కూడా ఉపయోగించేవాళ్ళు గాదా
ప్పరు మనం ఏదైనా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ యొక్క రెండు సౌకర్యాలు మాత్రమే ఉండేవి అప్పట్లో
అవును. ఆ కాలంలో ప్రజలు ఎక్కువగా నడిచి కూడా ప్రయాణం చేసేవారు
అవునండి. ఎంత దూరమయినా ఒకచోట విశ్రాంతి తీసుకొని మరీ వెళ్ళేవాళ్ళు
ఎద్దుల బండి చాలా నెమ్మదిగా వెళ్తుంది కదా
అవునండి. చాలా అంటే చాలా నెమ్మదిగా వెళ్తుంది.
కానీ అప్పట్లో అది ప్రధానమైన
వాహనం అవునండి అవును ఇప్పుడు మనకి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళడానికి కూడా అన్ని సౌకర్యాలు మనకు హా ఉన్నాయి.
అవును టెక్నాలజీ మారేసరికి ట్రాన్స్పోర్టేషన్ కూడా మారిపో పేయింది
హ్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వాహనాలు అనేటివి ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎంత దూరం అయినా సరే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ వాహనాల వల్ల కూడా కొన్ని ఏమంటారు ఇబ్బందులు కూడా ఉంటాయి. అవునా అండి
అవును అప్పట్లో కార్లు చాలా తక్కువగా ఉండేవి. కేవలం కొంతమందికే కార్లుండేవు కదా
అవునండి ఇప్పుడు ఎలా అంటే అండి వాహనాలు ఉపయోగించే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదు. అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
అవును కాలం మారింది. ఇప్పుడు చాలా ఆధునిక వాహ నాలు వచ్చాయి.
అవునండి. ఈ యొక్క ఆధునిక వాహనాలే కాకుండా అంతే కాకుండా అప్రమత్తతో లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోయారు.
అవును రోజు చాలా మంది బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తారు
అవునండి అవును అంతేకాకుండా ఏదైనా ఒక వస్తువు ఏదైనా సరే దానివల్ల ఉపయోగం ఉంటుంది తర్వాత దానివల్ల ప్రమాదం కూడా ఉంటుంది అంతే కదండి
అవును బాగా చెప్పారు
అండ్ ఈ యొక్క ఏ వాహనంమయినా తీసుకోండి ఎక్కువ వాతావరణాలుే కలుషితం చేస్తాయి
అవును రైళ్లు కూడా చాలా వేగంగా ప్రయాణిస్తాయి కదా
అవునండి మా యొక్క దేశంలో రైల రైళ్ల వ్యవస్థ కూడా బాగా చాలా విస్తీర్ణంగా ఉంది
అవును ఒక నగరం నుంచి మరొక నగరానికి త్వరగా వెళ్ళొచ్చు
అదే అండి ఎక్కడా ఏం ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు మన కోసం ప్రతి ఒక్క రైలు వ్యవస్థే గాని ఏదో ఒక వ్యవస్థ వల్ల మనం మన గమ్యాన్ని మనం చేరుకోవచ్చు
అవును ఇప్పుడు విమానాలు కూడా సాా సాధారణంగా మారాయి
అవునండి అప్పుడైతే కేవలం ఎవరో ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రజ సామాన్యులు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది
కానీ వాహనాలు పెరిగితే గాలి కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది కదా
అవునండి వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తాయి ఈయొక్క కాలుష్యం వల్ల
అందుకే కొన్ని దేశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు
అవునండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ ఉండదు కానీ వాటికి చఛార్జింగ్ ఉండ ఉండాల్సి వస్తుంది
అవును ఎలక్ట్రిక్ కార్లు మరియు బైకులు వస్తున్నాయి
అవునండి వాటిని కూడా ఉపయోగించడం వల్ల కొద్ది శాతం అయినా కూడా ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం
అవును అలాగే ఇంధనం కూడా ఆదా అవుతుంది
నిజం మంచిగా చెప్పారు అంతేకాకుండా ఈ యొక్క వాహనాల వల్ల ఆ ఎన్ని రకాల వాహనాలు ఉన్నాయ అంటే నేల మీద నడిపే వాహనాలు నీళ్ళల్లో నడిపే వాహనాలు అంటే బోట్లు అట్లాంటివి తర్వాత గాల్లో ఎగిరేటి అట్లా మూడు రకాల అనేటువంటి రకాలు ఉన్నాయన్నట
అవును టెక్నాలజీ వల్ల వాహనాలు అభివృద్ధి చెందాయి మన జీవితం కూడా సులభంమైంది కదా
అవును చిన్న పెద్ద ఏదైనా వస్తువు తీవడానికి కూడా మనం వెంటనే వెళ్లి తెచ్చుకోవచ్చు ఈ యొక్క వాహనాలు ఉపయోగించి
కానీ మన రోడ్డు నియమాలు పాటించాలి సేఫ్టీ చాలా ముఖ్యమైనది
సేఫ్టీ అంటే చాలా చాలా అవసరం అండి ఎందుకంటే అయొక్క రోడ్డు నియమాలు పాటించకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి
బాగా చెప్పారు హెల్మెట్ మరియు సీట్బెల్ట్ తప్పనిసరిగా వాడాలి అప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి
అంతేకాకుండా ఆ ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క ఫోన్ మాట్లాడడం కూడా ఆపేయాలి
అవును భవిష్యత్తులో ఇంకా కొత్త వాహనాలు వస్తాయి
చాలా రకాల వాహనాలు కూడా వస్తాయండి వాటనికి ఇప్పుడు అది కాకుండా మనుషులు కాకుండా రోబోలు నడిపే యంత్రాలు కూడా ఉన్నాయి
అవును వాహనాలు మన అభివృద్ధికి చాలా సహాయపడుతున్నాయి
చాలా సహాయపడతాయి అంతే విధంగా వాటితో ఉపయోగాలు కూడా ఉన్నాయి తర్వాత నిరుపయోగాలు కూడా చాలా ఉన్నాయి
అవును అవి మన జీవితం యొక్క ముఖ్యం భాగంమయిపోయాయి కదా
ఇప్పుడు ఎవరైనా అన్నం లేకపోయినా ఉంటారు కానీ ఈ యొక్క వాహనాలు లేకపోతే ఉండలేకపోతున్నారు
అవును బాగా చెప్పారు ప్రతి ఒక్క ఇంట్లో కనీసం రెండు మూడు వాహనాలుయినా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో
అవునండి అది యొక్క ముఖ్యంమయిపోయింది ప్రతి ఒక్కరికి
ఇప్పుడు ఎద్దుల బండ్లు రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి కదా
కానీ ఎక్కువ శాతం ఉపయోగించట్లేదండి చాలా మంది ఈ యొక్క వాహనాలు అదే ట్రాక్టర్లు అలాంటివి వాటినే మిషన్స్ే ఎక్కువ యూజ్ చేస్తున్నారు
అవును రైతులు పంటలను మార్కెట్కిి తీసుకెళ్లడానికి ఎద్దులు బండే వాడుతున్నారు
ఇప్పుడు అంటే అంతకు ముందు వాడేవారు కానీ ఇప్పుడు అలాంటి ఎక్కువ వాడకోకుండా ఈయొ కా వాహనాలని ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ యొక్క మార్కెట్ కు పంటను తీసుకెళ్ళడానికి కూడా
అవును ట్రాక్టర్ ఇలాంటివి వచ్చాయి పెద్ద పెద్ద వాహనాలు
అవునంంది ఇప్పుడు అదే ఎద్దులబండ్లు అనుకోండి కొంతవరకు మాత్రమే పంట అందులో నిల్వ చేేయడానికి అవుతంది అంటే తీసుకెళ్లడానికి అవుతది అదే ట్రాక్టర్ అనుకోండి చాలా ఎక్కువ పంటని తీసుకెళ్లచ్చు
ట్రాఫిక్ లైట్లో మూడు రంగులు ఉంటాయి కదా అవి ఏవి
ఆ రెడ్ ఆరెజ్ గ్రీను